హలో అండి నమస్కారం అండి
నమస్కారం అండి
ఆ బాగు న్నారా అండి బాగున్నానండి తిన్నారా వంటయిందా అండి
చేస్తున్నానండి మీరు చేసారా
ఇం ఆ చేస్తున్నానండి చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను
అలా చేసుకుంటూ మాట్లాడకూడదండి
అంటే చేస్ ఉంటా స్టవ్ మీద పెట్టేసానండి వ వచ్చి మాట్లాడుతున్నానండి ఏం చేశారండి ఈ రోజు వంట
నేను ఏం చేసానండి బెండకాయ వేపుడు పప్పు చారు చేసానండి
అవునా
హ్మ్మ్ మీరు
నేను నువ్వుల చట్నీ అండ్ పప్పు చేశాను
అవునా
ఆ మీకు ఇష్టమైన వంట వంటకం ఏంటండి
నాకు ఇష్టమైన వంట కము బిర్యానీ అండి బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అండి దాంట్లో మసాలా దినుసులు ఎక్కువగా వేసి మంచిగా చికెన్ వేయించి చేస్తే నాకు చాలా ఇష్టమండి
అంటే ఈరోజు ఆహ బెండకాయ ఫ్రై అన్నారు కదా అండి ఉమ్ అయితే ఇంకా ఏంటి అండి ఈ రోజు టిఫిన్ అవన్నీ ఏం చేసారు
ఇడ్లీలు చేసామండి ఈ రోజు నా జొన్న రొట్టే చేసానండి
ఉ అవును అయితే మా ఆ సోమవారం నుంచి పిల్లలకు స్కూల్స్ ఓపెన్ ఇంకా మొత్తం హడావుడిగా ఉ ఉంటుంది కదా
అవునండి ఇంకా హడావిడిగా ఉంట టుంది ఇన్ని రోజులు హాలిడేస్ మొత్తం రెస్ట్ ఉన్నట్టు ఉన్నది ఇంకా మార్నింగ్ ఉదయాన్నే లేచి ఇంకా టిఫిన్ బాక్స్లు కట్టడము మొత్తం హడావి డిగా ఉంటుంది టైం గడిచిపోతూనే ఉంటుంది
అవునండి టైం మొత్తము స్పీడ్ గా వెళ్ళడము అలానంటే పోతది మళ్ళీ ఈవినింగ్ కూడా తొందర కావడము అలాంటివన్నీ అవుతుంటాయి ఇంకా పిల్లలు కూడా ఇన్ని రోజులు చాలా ఎంజాయ్ గా చేసి సడన్ గా స్కూల్ అనేసరికి వాళ్ళ లోపల కూడా ఒక ఎంథూసియాసమ్ అలాంటివన్నీ ఏర్పడుతయి తుంటాయి
ఉహు అవునండి ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ లో మొత్తం ఫోన్స్ చూడడమే సరిపోయిందండి పిల్లలకి
ఫోన్స్ ఉ ఇంకా పార్కులలో కూడా పబ్లిక్ కూడా ఎక్కడ పోయినా మీరన్నట్టు ఇప్పుడు ఎక్కడికియినా పబ్లిక్ జనాలు అనేది చాలా ఆ ఊ ఎక్కువగా ఉంటున్నారు ఎక్కడ పోయినా ఈవెన్ నువ్ ఈ ఈవ ఈవినింగ్ షాప్స్ అంటే జంక్ అదే చ ఏమంటరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ముందు కూడా జనాలు ఉంటున్నారు ఎక్కడ పోయినా జనాలు అనేది ది అంతా ఎక్కువగా ఉండిపోతున్నారండి
ఉ
ఇప్పుడు సమ్మర్ కి ఎక్కడికైనా వెళ్దాము అంటే కూడా ఆ జనాలతో అనేది హడావుడిగా ఉండిపోతుంది ఎక్కడికి వెళ్ళలేనంత సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది అంటే గాలి గుడా శోకనంత జనాలు ఉంటున్నారు
ఉ అవునండి ఇంకా వేసవి సెలవులు అన్నాక ఇంకా అందరు జాయ్ చెయాలనుకుంటారు కాబట్టి ఎటు చూసినా జనమే కనపడుతుందిన్నారు ఈ మధ్య మేము ఆ టూర్ కేళ్ళామండి తిరుపతి కి వెళ్ళామండి అక్కడ దర్శనం టికెట్స్ కోసము ఇంత పెద్ద క్యూలు అయినట్టు కూడా జనం ఇట్లా నిలబడడానికి ఇప్పుడు కూడా ప్లేస్ లే లేకుండా ఉన్నారండి ఇడు చూసిన జనమే ఉన్నారండి ఏ పార్క్యినా ఎక్కడ సినిమా హాల్స్యినా
ఏ ఎక్కడికి అవునండి ఎక్కడకయినా జనాలు ఉ కుంటున్నారు అసలు ఏంటో ఏమో అర్దం కావట్లేదు ఎక్కడ పోైనా ఉంటున్నారు అంటే ఈ ప్లేస్ లో ఎక్కువ జనాలు ఉంటే ఈ ప్లేస్ లో తగ్గుతారు అన్నట్టు కాదు ఏ ప్లేసుకు పోయినా అక్కడ జనాలు ఉంటనే ఉంటున్నారు ఎక్కడ పోయినా
అవునండి నిజమే మీ ఇంకా రోజూ సమయాన్ని ఎలా గడుపుతూ ఉంటారండి
ఇంకా సమయాన్ని గడపడము అంటే ఇంకా ఏంటండి పిల్లలతోనే సరిపోతు తుంది మా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలతోనే హడావుడిగా ఉంటుంది ఇంకా గడపడ పిల్లలుసు కూల్ కేళ్ళిన తర్వాత అంటే ఇంక ఏముంటుందండి ఇంకా ఉ ఇంకా నేను కాంపిటీషన్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నానండి
ఏ ఆల్ ది బెస్ట్ అండి
ఉ ఇగ ఆ ఎగ్జామికీ ప్రిపేర్ అవుతున్నాను సో ఇంకా దానికోసం అనేది టైం అనేది స్పెండ్ చేస్తుంటాను
అవునా అండి
అవునండి
ఇంకా ఈలా వే విసవి సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళారంండి ఊరికి ఎక్కడికైనా విలేజెస్ కి అలా ారా అండి మీరు వేససేలవులో
ఆ వేసవి సెలవులో నేను మా అక్క వల్ల ఇంటి కి మా అమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళేసి ఆ ఒక వారం వరకు స్పెండ్ చేసేసి ఇంటికి రావడం అనేది జరిగింది ఇంకా మేము ఏ విసవిసల్వలకైనా ఇంకా ఆ అక్కా చెల్లలం అందర దరము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఈ అక్కనే అందరం కలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఈసారి స్పెషల్ అంటే నేను మా ఆ అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి పోవడం అనేది అదోక స్పెషల్ అనేది చెప్పుకోవాలి ఆ చాలా ఆనందంగా స్పెండ్ చేసాను అక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్ కూడా చూసాను అక్కడ బ్యాక్గ్రౌండ్ నైస్ వస్తుందండి కొంచెం చెక్ చేసుకోండి మీరు
ఆ ఓకేనండి ఇప్పుడు ఎలా ఉందండి
ఆ ఓకేనండి
ఉమ్ చెప్పండి ఇంకా
మీరేం చేసారండి మీ సమ్మర్ హాలిడేస్లలో
సమ్మర్ హాలిడేస్లలో ఇంకా మేము కూడా ఇట్లాగే మా మ్మగారి వాళ్ళ ఇంటికి కి వెళ్ళామండి ఇంకా మేము కూడా అక్కడ ఎంజాయ్ చేసాము అక్కడ నుంచి కొన్ని ప్లేసెస్ కి వెళ్ళాము వెళ్లేసి ఎంజాయ్ చేసాము
ఇంతకు ముందు ఉమ్ చెప్పండి
ఇంకా మేము ఈసారి అయితే చెన్నై బీచ్కి వెళ్ళామండి
ఉమ్ ఎలావుందండీ
చాలా బాగా అనిపించిందండి టే ఇంకా పిల్లలు వాటర్ ప్లేసెస్ కి ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కదండి పిల్లలు అంటేనే ఇంకా క వాటర్లో ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా
అందులో మా ఫ్రెండే ఉమ్ చెప్పండి
అలా మా పిల్లలు చాలా బాగా వాటర్ లో ఎంజాయ్ చేశారు ఈసారి వేచవి చలలో బాగా వాటర్ పార్ ర్కు అని వా వాటర్ ప్లేసెస్ కి ఏళ్ళాలని చాలా ఇష్టం అలా ఈ వేసవి సెలవులు ప్రత్యేకమ్ ఇగ వేసవి సెలవులలో ఎక్కువగా వాటర్ ప్లేసెస్ కి విజిట్ చేస్ చేసాం అనమాట ఇంట్లో మా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు
అవునా అండి అయితే ఇంతకు ముందు మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పిందండి నేను చా తను ఏం చెప్పింది అంటే నేను చ చాలా బీచెస్ చాలా వెళ్ళానండి అక్కడెక్కడ కాకపోతే వరస్ట్ బీచ్ ఏంది అంటే చెన్నై బీచ్ బీచ్ మెరీనా బీచ్ అని చెప్పిందండి తను అక్కడికి మాత్రం ఎప్పుడు వెళ్ళకండి అని చెప్ చెప్పింది ఎందుకు అండి అలా అంటున్నారు అని నేను అడిగాను అడిగితే తను ఏం చెప్పిందంటే ఆ వాటరు తో పాటు మట్ ట్టి మట్టి ఉంది అక్కడ మొత్తము ఇస ఇసుక ఇసుకనే ఉంది ది ఇసుకతో పాటు అన్నట్టు ఏమో చెప్పింది ఒకవేళ మీరు నెక్స్ట్ టం ప్లాన్ చేసుకుంటే ఎవ్రీ సమ్మర్ కి మీరు ప్లాన్ చేసుకుంటా అంటున్నారు కదా సో నెక్స్ట్ టు మీరు ఎక్కడికి ఏళ్ళాలంటే ఆ తను ఏం చెప్పిందంటె గోవా సైడ్ ఏదో గోకర్ణ సైడ్ అక్కడ ఏదో ప్లేస్ చెప్పిందండి ఉమ్ అక్కడ ప్లాన్ నని చేసుకోండి అక్కడ మీకు చెప్ గోకర్ణ సైడు
బాగానే ఉంటుందండి కాకపోతే సమ్మర్ లో ఇగ వాటర్ అనేది బీచ్ కెళ్ళినా కూడా అలాగే ఉంటుందండి తగ్గిపోతుది కొంచెం వేసవి టైమ్ లో కదా ఏ బీచ్కి వెళ్ళిన అలానే ఉంటుందండి అలా వరేస్ట్ అనకూడ అలా బీచ్లని సముద్రాన్ని
తను చెప్ చెప్పిందండి అంటే నేను ఇన్ని ప్లేసెస్ చూసినా గాని ఇది అని అనేసరికి నేను షా అయిపోయాను అలా ఎందుకుంటున్నా అంటే అది నాకు నచ్చలేదు అలా ఇలా అని చెప్పింది సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను కూడా తెలీదు ఎందుకంటే నేను అక్కడ చూడలేదు కాబట్టి నేను కూడ జస్టిఫై చే యడానికి లేదు
మీరు ఆ బీచ్ కాకుండ ఇంకా వేరే బీచ్కి వెళ్ళలేదా అండి
మేమే నేను ఎక్కడికి వెళ్ళలేదండి
హు హు అవునండి మేము బీచ్ కి వెళ్ళాం కానీ మెరినా బీచ్ అంటే వేరే టైమ్ లో విజిట్ చేశాం కానీ ఈ సమ్మర్ లో విజిట్ చే అయినందుకు ఏమో తెలియదు లేదు ఆ ఇసుకా వచ్చాక క్లాత్స్ వాష్ చేసినా కూడ ఇసుక పోవట్లేదండి
అవునా అండి తను కూడ సేమ్ అలానే చెప్పినట్టు అనిపిచింది ఉ ఇసుక ఇసుక అయిపోయింది అని అలా అనే ఊ అక్కడ ఏదో ముఖేశ్వ ముఖేశ్వర బీచ్ అనేది ఉందంట అక్కడ అక్కడ చాల సూపర్ ఉంద అంటే ఆమె చూసిన బీచ్లలో అద ఒక బెస్ట్ బీచ్ అని చెప్పింది సో వెల్ చెన్నై కాదండి ఎక్కడ ఉ ఏదో గోకర్ణ గోకర్ణ సైడ్ అంట ఆ అక్కడ సైడ్ ఒక ముకేశ్వర ఏదో బీచ్ చెప్పింది అక్కడ సైడు అది అంట ఎప్పుడు చూడలేదు అంత మంచి బీచ్ అంట సో నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుంటే వెళ్ళండి
అవునా కొంచెం చెప్పండి దాని అడ్రస్ ఎ ఇక్కడ నెక్స్ట్ వేసవి సెలవల్లో ఖచ్చితంగా అక్కడే విజిట్ చేస్తామండి
ఓకే అండి సరే నేను కంపల్సరీ మీకు చెప్తాను ఎక్కనో విజిట్ చేసి మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి ఓకేనాండి
చాల బాగ మాట్లాడారండి చాలా థ్యాంక్ యూ అండి మీ మాటలతోటి ఇంకొకసారి మెరనా బీ కల్లొద్దన్న విషయము
తెలిపారు కానీ అలా ఇంకెకరి తోటి ఎప్పుడు చెప్పకండి అలా సముద్రన్ని అన అండి ఓకే న అండి ధన్యవాదాలండి
ఓకే అండి